హలో
హలో
హాయ్ అండి
హాయ్ అండి ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ చాలా బాగున్నానండి మేము
ఓకే ఇంటి పనులన్నీ అయిపోయినాయా
ఆ అయిపోయినయనండి ఇప్పుడు ఫెస్టివల్స్ కదా ఇగ మళ్ళీ స్టార్ట్ అయినాయి అట్లా అదే అదే ఫెస్టివల్స్ ఇప్పుడు ఇక వచ్చేది నెక్స్ట్ దసరా పండుగలు ఉన్నా అని చెప్పి మచ్
ఓకే ఓకే అయితే షాపింగ్కి వెళ్తుాన్నా వస్తారేమో అని ఫోన్ చేసా అసలు
ఆహా దేనికండి షాపింగ్ మీది కూడా సేమ్స్
పండగ కదా పండగ ఉంది కదా ఆఫర్లు పెడతా కదా సారీస్ అవి ఇవి
ఆహా ఓకే ఆ ఓకే అండి అదే మేము కూడా షాపింగ్ చేసామ అండి ఇడా
కే
హలో
అవునండి అవును
ఆ ఇ సంక్రాంతి పండుగ ఎలా జప్పుకుంటారు ఎక్కడి పోతున్నారు
మేము సంగరాత్రి అయితే ఇక్కడనే అందరుూ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ రిలేషవ వాళ్ళ అందరూ హైదరాబాద్ లో ఉంటారండి యాక్చువల్గా ఏంటంటే మేము అందరం కలిపి ఇక్కడ ఆంధ్రకు కాకినాడకి వెళ్తాము
ఓకే కాకినాడలో కాజాలు స్పెషల్ అంటగా ఒక తిన్నారా ఎప్పుడైనా
ఆ తిన్నామని చాలా ఫేమస్ అదయితే చాలా అంటే చాలా ఫేమస్ ఆ ఒక్క ఏరియాలోనే టేస్ట్ బాగా బాగుంటదండి
పక్కన పూతరేకులు కూడా ఉంటాయి కదా అది కూడా తనిగిపోయారు
అది లేదా అండి నాకు ఇష్టం ఏంటంటే స్వీట్స్ అంటే కాకి కాజాల అంటే కాకినాడ కాజా అంటే ఫేమస్ కదా బాగుంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర టేస్ట్ బాగుంటాయి అట్లని చెప్పని
ఓకే ఓకే
ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా బాగా అండి ఇంకోటి ఏంటంటే చాలా ఇప్పుడు త్రీ డేస్ నవరాత్రులు అనేది నైన్ డేస్ జరుగుతా తర్వాత దసరా జరుగుతుది కదా అలా అయిపోయినాక తర్వాత దసరా అనేది జరిగిందండి చేసుకున్నాం ఇక అందరు ఫ్యామిలీస్ అందరు వచ్చారు బట్టలు పెట్టాలి ఖచ్చితంగా అమ్మ వాళ్ళకు అక్క వాళ్ళకు కానీ బట్టల రేట్లు అవున అండి కానీ ఈసారి మాత్రం రేట్లు మస్తు వరిగిపోయినాయండి ప్రతి ఒక్కటి బట్టలకు పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం
మీ బట్టల షాప్ ఉంద అండి మీకు బట్టల గురించే చెప్తున్నార ఏంటండి
ఆహా లేదండి అంటే మనం వెళ్తే అమౌంట్ కడితే తెలుస్తుంది కదా అట్లాని మీ మీరేలా ఆ అంటే అంటే అమ్మవారు పెట్టినాక తెస్తాం కానీ మేము చెయము ఓన్లీ దసర ఓన్లీ అంతే అండి
ఓకే ఓకే
కాకపోతే సంక్రాంత్రి అంటే మాకు చాలా ఇష్టం అండి సంక్రాంతి వేసుకోవడం చాలా ఇష్టం బాగుంటంది సంక్రాంత్రి ఫెస్టివల్
అవును కోడి పందాలు ఉంటాయి అండి పోటీలు కబడ్డీ కబడ్డీ ఆడతారు ఊర్లలో
అవునండి గుండాట ప్లస్ ఇగ ఎద్దులో పోటీ జరుగుతది మాదిక్కు మంచిగా బండాల్ గ
ఇప్పుడు ప్లాన్ చేశారు కదండి అలాంటివన్నీ
అర్థం కాలేఅండి
బ్యాన్ చేస్తారు గా ఇలాంటివి అన్ని
అవున అవును అవును కాకపోతే ఏంటంటే కొన్ని ఏరియాలలో జరుగుతాయండి అట్ల ఏమి ఉండయి కానీ కవిటి హింసించుడు కాదు కదా ఎద్దుల పోటీ అంటేది కాదు కదా అట్ల రాళ్ళకు కట్టి తీసుకొని పోతుంటారు
జరిగిందిగా ముస్లిం ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా
లేదండి మనకు తెలిదు ముస్లిమ్స్ అట్లనే
తెలుగుదారులు ఉంటారు కదండి తెలీదా అక్కడ మసీదు ఉంటది
ఆహాహా వాళ్ళు ఓన్లీ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అండి ఆన్ ఎక్కువ వుండ
మా చుట్టాలు అయితే ఎక్కువ ఫలుదనే మీ సైడ్ కూడ అట్లేమన్నా సాంప్రదాయాలు ఉంటాయి కదా
అవునండి అవునండి ఆ పలుడా తాగేది పలుడా కాదండి అది అ అంటే మనిషి స్టామినా అంటే కొంచెం ఆరోగ్యం బా
అవునుంటాయి మళ్ళీ మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు అంటే తాగుతా ఉంటారు స్టామిన
ఆ రైట్ రైట్ ఒక్కొక్కసారి ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ తాగితారండి అది డైలీ అట్ల బాగుంట
ఐదు ఉండర్లేండి ఐదు సార్లు చేస్తే తాగుతే ఉండరు
అంటే మాకంత మేము కొద్దిగా అప్పట్లో వాడాము మళ్ళీ తెలీదండి ఎలా అని
పిండి పంటారు లేస్తారా ఇంటి పక్కన వాళ్ళ అందరికీ మీరు పంచి పెడతారా
లేదండి మేము మేము క్యాంట్రింగ్ ఇచ్చేస్తాం చాల మంది ఎక్కువ కదా క్యాంట్రింగ్క్ ఇచ్చేస్ అవునండి క్యాంటరింగ్కి ఇస్తాం మేము మేము ఆ టెన్ కేజీ అండి లడ్డు టెన్ కేజీ ప్లస్ ఇది మన అరిసెలు ఈ టెన్ కేజీ ఇది అప్పలు ఇవి ఉంటాయి అప్పలు ఆ అన్ని అన్ని ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ టెన్ టెన్ కేజీస్ అండి చేపిచేది
స్వీట్ షాపోల్లు అంటే ఏం చేస్తారండి స్వీట్ షాపోల్లు
ఇది స్వీట్ షాపోలు ఒక టెన్ డేస్ ముందే చెప్పాలండి వాళ్ళకు బల్క్ లో ఆర్డర్ ఉంటాయి కదా కదా ఒక్కొక్క ఒకరు అయితే వన్ మంత్ ముందే చెప్తారండి ఇంకా అవి చాలా మంది వన్ మంత్ ముందే చెప్తారు వాళ్ళు చేస్తుంటారు ఇక మనకు నచ్చ నచ్చినది కావాలి అన్నప్పుడు ఒక కొద్ది టైం తీసుకొని చెప్పాలి కానీ సీజన్ టైమ్ లో చెప్పొద్దండి
ఉ
టైం దొరకదు వాళ్ళకి కూడా అట్లని
మా అమ్మాయి అంటే మా పెద్దమ్మల కూతురు పెద్ద అయింది ఈ సారి కలసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు క్యాటరింగ్ ఇస్తారు వాళ్లు బాగా చేస్తున్నారు అంటున్నారు
అవునండి ఇక్కడ హైదరాబాద్ లో చాలా బాగా చేస్తారు
హైదరాబాద్ అంటే బిర్యానీ బిర్యానీ అంటే హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ కదండి హైదరాబాద్ అంటే
అంటే ఈ
భద్రత గురించి అడిగాను మా పిలగలను బిర్యానీ బిసినెస్ చేస్తూ ఉంటారా చేయదండి
ఆ ఇది కరెక్ట్ అండి ముస్లింలు చేసినట్టు ఒకరు చెయ్యరు అది కరెక్ట్ మంచిగా ఉంటది
ఉ
మనం పెళ్లిళ్లల తినేది వాళ్ళ పెళ్లిళ్లల తినేది డిఫరెంట్ ఉంటది అది వాళ్లు చేస్తే
ఓకే
మంచి ఉంటది వాళ్ళు ఫుడ్ అయినా ఫుడ్ విషయంలో అయినా సరే మంచిగా ఎంబడే ఎంబడే వాళ్ళు మాస్ జప్పుకుంటామండి ఓలీ మా ఆ ఓలీ మా పిల్లలకి ఇష్టం బాగా
అవును పిల్లలకి బతుకమ్మ ఆడుడు అంటే ఉంటంది పిల్లల అంతే ఇంక వినాయక చవితి ఏలా చరుపుకుంటారు
ఓ ఈగ గల్లి కోక్క వినాయకు అండి మస్ ఉంటది ఇక మొత్తం ఆ ఖచ్చిత కచ్చితంగా ప్రతి గల్లీలో ఒక రెండు మూడు కూడా పెడతారండి పోటీ పో పోటీ వాడి మరి ఆ లంచ్ లే వన్ డేస్ దాకా పెడతారా అండి ఎప్పుడన్నా పెడతార హైదరాబాద్ కు వచ్చారా ఖరదాబాద్ వినాయకుడు
ఆ హైదరాబాద్ కానీ ఇప్పుడు ఫేమస్ కదండి పెద్దదీ అన్నిటికంటే పెద్దదీ లాస్ట్ లో కూడా అదే నిమజ్జనం చేస్తారు
అవునవునవును లాస్ట్ ఆదే అండి ఇక బాలపూర్ లడ్డు బాలపూర్ అంటే లడ్డు ఫేమస్ వినాయకునీకీ లక్షలలా వాడతారు బాలాపూర్ లడ్డు
వేలంపాట వేస్తారు కదండి లడ్డూలు ఎప్పుడు వేలంపాట వేస్తారా మీరు
లేదాండి ఏ లేదాండి
మేం కూడా వెయ్యలేదండి ఎవరైనా వేస్తుంటే చూశాను
ఆ వేస్తుంటే చూసాం గాని ఇట్లా మనం అంటే వాళ్ళు లక్షలు లక్షలు పెడతారు మనం ఏడ పెడతాం అండి అప్పుడు అంటే మనం మాక్సిమం చిన్న చిన్న వినాయకుల దగ్గర మనం పాడుకోవచ్చు వంద రెండు గట్ల ఏం లేదు కానీ పెద్ద పెద్ద
కొంతమందిర అయితే కొంతమంది అయితే పెద్ద లడ్డూలు కొనుక్కొని వాళ్ళు పొలాలలో చల్లుకుంటారు ప్రసాదాలు తింటారు అ అందరు పంచుతారు మంచిగా పండొచ్చిన తర్ అట్ నమ్మకం ఉంటదండి ఐడియా ఉందా మీకు ఆ విషయం
అవును అవును అవును చాలా మంది అట్లా జరిగినేయి కూడా ఉన్నాయంట చాలా మటు బాలాపూర్ లడ్డు తీసుకున్న వాళ్ళ ఓ ప్రతిసారి ఏదో ఒక బిజినెస్ తోనన్న రాజ కీయాలల్లో కన్నా వెళ్తారంట అది అందుకే లక్షలాల్లో పోతాదండి అది
అవునవును అయితే క్రిస్మస్ కి చర్చికి వెళ్తారు ఇప్పుడ ఎవరు వెళ్ళారా
ఆ వెళ్ళను వెళ్లే అవునండి అవును వెళ్ళామండి నేనయితే వెళ్తా అప్పుడప్పుడు
గుడికి వెళ్ళాను చాలా సార్లు
ఆహా ఓకే
ఎగ్గు
బా
అంటే గా మంచిగుంటది
మీరు టు సమ్స్ సమ్మర్ హాలిడేస్ కి బయటికి వెళ్లారా అండి మరి పిల్లలు
అంటే పండగల గురించే కాదండి ఇప్పుడు అట్లా
ఆ ఓకే ఓకేే పండగల ఉమ్
ప్రతి సంవత్సరం ప్రతి ఎ పండగ అయిన సరే బాగా జరుపుకొన్ ట్రై చేస్తా ఉంటాం ఇక ఏముంది దాన్ అమ్మో మేమైతే ఫొటోస్ కి పోసేస్ ఈ డానికి దీపావళి జరుప్ ఉంటామండి ఫొటోస్ కి ఫోజులు ఇస్తారు కదా లేడీస్ దానికోసం స్పెషల్ గీస్ మేము మంచిగా అంటే లంగానీలు శారీస్ ఏం తెస్తాము దావాసి చిచుబిడు ఎల్గచ్చ ఫొటోస్ దిగుతాం వాటికోసం స్పెషల్ అట్రక్న్ కోసం మేము రెడీ అవుతాం
చాలా మంది ఆ టైంలలో లంగ జాకెట్లు వేసుకొని శారీలు కట్టుకొని బాగుంటార్ అండి ఆ టైమ్లా చాలా మంది దీపావళి రోజు అంటే మనం చూస్తుంటాం కదా ప్రతి ఏరియాలో ప్ ప్రతి ఇంటికి ఖచ్చితంగా హిందువులు అంటే ఖచ్చితంగా దీపాళి ఖచ్చితంగా జరుపుకుంటారు ఇంకోటి ఎందంటే అదే అంటే మార్వాడిసు గోల్డ్ ఆ బా డబ్బులు అప్పుడే బయటికి తీస్తారండి కానీ చాలా బాగా చేసుకుంటారు మార్వాడిస్ వాళ్లు బాగుంటాయి ఆళ్ళు చేసేదైతే మ మంచిగా పిస్తుంది ఆ టైంలల అ మార్వాడిస్ ఎక్ ఎక్కువ పూజలు చేసుకుంటారు లక్ష్మీ పూజ అని అంటారు కదండి అట్లా
అవునువును డబ్బులు బాగా వస్తాయి చూసారా మార్బడిస్ ఎట్లా మంచిగా డబ్బులు వాళ్ళకి చాక్ అసలు ఎన్ని మస్తు అభివృద్ధి పొందుతారు వాళ్ళు
అవునండి అవును అవున అవును ఆ టైమ్ లోనే గోల్డ్ బయటకి గోల్డ్ అయినా పైసల్ అయినా ఆ టైం లోనే బయట పెట్టి తీ అది రాన్గంజ్ ఏరియాలో మాత్రం ప్రతి ఒక్క మార్గ బటి షాప్లల్ల కించి గోల్డ్ పెట్టి ఇంలాల పూజలు మస్తు చేస్తారంటా అండి ఆ టైంలా ఇంకోటి ఎందన్ స్వీట్ హౌస్ స్వీట్ హౌస్లలో అయినా సరే ఈ సరే అండి మళ్ళీ
చెప్పండి చెప్పండి స్వీట్ హౌస్ లో